హలో
బావున్నారా
బాగున్నా అండి మీరెలా ఉన్నారు
మేము బావున్నాము
భోం చేసారా
చేసాము, మీరు
నేను చెయ్యాలండి ఇప్పుడే
ఉమ్ ఏం వంట చేసుకున్నారు
ఆక్కూర పప్పు అన్నం బాయిల్డ్ ఎగ్ రండి మీరండి
మేము ఈరోజు ఉపవాసం
అవునా సరే అంటి
మీరు ఆక్కూరలు తింటారా
ఆ తింటాం కాబట్టే ఇరోజు ఆకూర పప్పండి
ఏమేమాకులేస్తారు పప్పులో
ఏమో తెలిదండి మా అమ్మగారు చేసారు కాబట్టి తిన్నాను మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి వింటాను
అ నేన్ మేమైతే పప్పు పచ్చి మిరపకాయలు టమాట రాలు శరి కో రాలు
హు
మెంతాకు
అంటే ఒకే సార్ అ నాకు లేసుకుంటారా
లేలే పప్పులో ఎసేది మాత్రమే పప్పులో వేసేవి ఆకులు మాత్రమే
ఉ అంటే సపరేట్ సపగా చేసుకుంటారా ఒకే సారి వేసుకుంటారా అని అడుగు న్నాను
ఆ సపరేట్ సపరేట్గానే చేస్తాను ఈరోజు ఆకుకూర పప్పు చేసినాను
హు
అది చేసే విధానం అయితే ఒకే ఒక కేసు చేస్తాం ఇది కూరా ఓ
ఉమ్
ఎమన్నా ఆకూర్లు పేర్లు తెలుసా చేసే విధానం తెలుసా అనిడుగుతా అన్నా
అదే నాకు తెలిదండి మీరు చెప్పండి నేను అదే ఇందాక అదే చెప్పానండి నాక్ తెల్సింది సిర్ కురకు పాలాకు గోగాకు మింతాకు
ఉ
లే అండి ఇంక అంతగా పేర్లంతా నాకు తెలిదు
ఉ తెల్సుకోవచ్చు కదా యుట్యూబ్ లో అన్ని వస్తాయి కదా
తెలుసుకాని యూట్యూబ్ లో వాటిల్లో మా అమ్మ గారు చెప్తే ఆ ఆ కొన్ని రకాలన్నా తెలుసుకున్నానండి
చేసే విధానం అన్నా తెలుసా
ఆ తెలుసు ఎదో చేస్
కందిపప్పు పచ్చిమిరపకాయలు ఇరి కురాకు టమాటాలు వేసి ఇంగ ముందే బాయిల్ జేస్కొని
ఆ
పసుపు ద తెల్లగడ్డ గుడ దాన్లనే వేసేయా వేసిన్ తర్వాత్ ఆ ఇంకా పోపు పెట్టుకుండెదానికి ఆనియను కర్వేపాకు, ఆవాలు ఇవన్నీ త్తలింపు పెట్టుకొని రెడ్ పెట్టుకుంటాము. అది ఉడికిన్తర్వాత మెత్తగా ఉడకాలి పప్పు. ఉ ఆకుకూర టమాటాలు అవన్నీ. అది ఉడికింతర్వా చింతపండేసి
ఉమ్
మనకెంత పులుపు కావాలో అంత పులుపు ఏపిచ్చుకొని బాగా పప్పులు పప్పు గుత్తి తో బా పామేయాల
ఉమ్
అదీ మల్లి తిరగబాత పెట్టేవన్ని మళ్ళీ బాగా ఉడికిన తర్వాత దించుకొని. బావుంటది ఆకుకూర పప్పు ఉ డైలీ తిన్న మంచిదే ఆరోగ్య కూడా చాల మంచిది.
హూ
పెరుగుతుందంట ఆక్కూరలు తింటే.
ఆ, అంటే మీరు వెజిటేరియనా?
రెండు తింటామండి.
ఉమ్ వెజ్ నాన్ వెజ్ రెండు తింటారు.
నాన్ వెజ్ లో అయితే గోగాకేసి గూడ జేస్ టము
ఉ
విడిగా జేస్తాము, మనం ఈ తరానికి అం ఏది ఐ మళ్ళీ సిరి కూరాకు ఎగ్ ఆమ్లెట్ లాగ జేస్త ఫ్రై లాగా చేస్ టము
ఊ
అట్ల నచ్చుతుంది
ఓకె అం తిన్నామండి
వస్తుందా
ఆ నచ్చుతుంది గోగాక్ చికెన్ నచ్చుతుంది
హుం
ఉ పాల్ అదే ఆక్కుర కోడి గుడ్డు కూడా నచ్చుతుంది
హు రై
ఫ్రై ఎగ్ ఫ్రై హు
మీరు ఎగ్ రోజ్ తింటారా
ఎగ్ అప్పుడప్పుడు తింటామండి డాక్టర్ తినమని చెప్తే అప్పుడు తింటాం
ఉ మీరైతే తినల్ల డైలీ తినల్ల అది మంచి పుష్టి అని తెలీద మీకు
తెలిసింది ఇలాగని తినడానికి అంతగా ఇష్టపడను.
ఆమ్లెట్లు అట్లా ఇష్టమా
ఆ అమ్లెట్లే
హు తినాలి బాగా ఎగ్గూ ఆఫ్ బాయిల్ చేసిన ఎగ్గే ఆరోగ్యానికి మంచిది
ఓకె అండి
మీరు మజ్జిగ తాగ్ తార మజ్జిగి తాగుతారా డైలీ
ఆ తాగుతానండి మజ్జిగ తాగుతాను పెరుగు
హు కొద్దిగ తినల్ల ఏ కూర ఏసుకున్నా పెరుగనేది కొద్దిగ తినల్ల లేదంటే మజ్జిగన్నా ఒక గ్లాస్ తాగాల మీరు. మేమ్ కూడ తాగుతాం
తింట నండి
మీది ఏ సొంతూర్ ఎక్కడ
మా ఊర పక్కనండి బాగుంటుం మా ఊరు వాతావరణమ్
హు మీరు టైమ్ టు టైమ్ భోజనం చేస్తరా టైమ్ మించిపోయినాక తింటార
టైం టు టైం చేస్తాను అప్పుడప్పుడు టైం తప్పిపోయి తింటాను ఎందుకంటే బాబున్నారు మా ఇంట్లో పన్లన్నీ ఉంటాయి
ఊ
నాకు నిద్ర సరిపోకుండ పడుకుంటాను మా అమ్మగారు బాబుని చూసుకుంటారు
హు
టైమ్ టు టైమ్ తినంత తినడానికి కుదరడం లేదు
హు మామూలుగైతే తింటారు
మ్మ్ అ అండి
ఏమి మీరు కాయగూరలు ఏమే తరు
కాయగూరలు అన్ని తింటానండి బెండకాయలు తప్ప
బెండకాయ ఇష్టమేనా
నా ఇష్టం లేదండి
ఎందుకు
అది అన్ని కురగాయాలు ఆరోగ్యాన్ని మంచిదే అండి అన్ని తింటాను కానీ అది మాత్రం ఎందుకో అది అదుండే ఫెక్షర్కి నాకు నచ్చదు
ఉమ్
అంతే ప ఏం లేదండి
అ మరి ఇంకా మీరు రసం ఏం పెట్టారా మీ పక్క
నం పెట్టుకుంటాం అన్ని పెట్టుకుంటాం అండి
ఉమ్ తింటరా
అలా సంటాము రసంలో వచ్చినోంచి కొన్ తింటాము
మ్ మ్
ఏంటండీ సంగతులు
ఇంకేం లేదు మేం బోన్ చేయాలి ఉపవాసం ఉన్నాము ఇంక తింటాం
అంటే దేవుడి కనుక కోసం ఉంటారు మీరు దేవుడికి దేవుడికి ఉపవాసం ఉంటారా
అవునండి ఈరోజు సోమవారం కదా ఈశ్వరుడుకు రాసి
ఆ అంటే రోజూ ఉంటారా
రోజు ఉండమండి సాటర్డే ఒక రోజు అంటే పండుగలు వచ్చినాపుడు కన్న అప్పుడుంటాము అది హాఫ్ డేనే ఫుల్ డే ఉంను
ఓకే ఓకే అండి. మంత్ లే హెల్త్ అంతా బాగుంటుందా అట్లు.. ఉవాసం అంతా ఉంటే
మ్మ్
ఓకే అండి ఇంకేంటండి. మీరు కూరగాయలు ఇంటి దగ్గరే పండించుకుంటారా షాప్కి కెళ్ళి తింటారా. తెచ్చుకొని తింటారా.
తెచ్చుకొనే తింటామండి. పల్లిలో ఉండం గదా టౌన్ లో ఉంటాం కాబట్ కొనుకోని తింటాం. డేలీ మార్నింగ్ వచ్చేస్త. మార్కెట్లో. మా పక్కనే ఉంటది బండి.
మ్మ్
అర ఏసుకొని తింటంది అవును పక్క వీధిలోనే ఉంటంది కదా ది
మీకు ఫ్రెష్ గా దొరుకుతుందా ఎలాగ దొరుకుతుంది.
ఏ ఫ్రెష్ గా దొరుకుతుందండి ఎప్పుడు ఎని టైం ఫుల్ డే ఎప్పుడనా.. అయితే బాగుంటాయి ఫ్రెష్ గా డేటే వస్తాయ్ కాబట్టి ఎక్కువ కూరగాయలు బాగు-
మ్మ్ ఓకే అండి వారం. ఈ ఊర్లో మీరు కూరగాయలు ఎక్కువ నాన్ వెజ్ సెట్లు చేసుకుంటారు వారం లో
నాన్ వెజ్ సండే చేసుకుంటాము మీదట మీ టైమ్ అంతా ఇట్లే ఆకుకూరలు కూరగాయలు అవి తింటాము.
వేసవి కాలంలో ఏమన్నా. చికెన్ తినడం తగ్గిస్తారా? లేదంటే నార్మల్ గానే తింటారా.
నార్మల్గానే తింటామండి మజ్జిగల్ దాగేదీ. నిమ్మకాయి నీళ్ళు త తము సండే అంటే చేసుకోవాల్సిందే ఇంట్లో
హ్మ్మ్
మ్మ్
ఉంచా అండి మీరు చాలా ఆ విషాల తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు.
ధన్యవాదాలండి.